ఆ
ఏం చేస్తున్నావురా తిన్నావా
ఇప్పుడేతిన్న
అవునా ఎం కర్రీ
పప్పుచారు
పప్పుచారు
హు
ఎక్కడా ఇక్కడే ఉన్నా ఇంటికాడ తిన్నా తిన్నా ఆ ఏ అన్నయ్య లేడు ఇం లా అన్నయ హైడ్రారాబాద్ పోయిండు
అదే అదే ఇప్పుడు రాలే ఇంకా
ఇంక రాలేదు వస్తాడట వీక్ లో సండే వరకు వస్త అనన్నాడు ఆ
అ మీ అత్తమ్మ వాళ్ళున్నారమో
ఆ అత్తమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు వేరే ఉంటున్నారు మేమే ఉంటున్నాం
అవునా
ఆ ఏం పెళ్ళి చేసుకోవడం ఏమో గాని అంత గొడవలు అంత అంగామా
ఎందుకు ఏం గొడవ నాకు కొన్నీయి టిప్సు పెళ్లి చేసుకోవాలా వద్దా అనే టిప్స్ ఇయి నాకు
ఎక్కడ్రా నేను వన్ ఇయర్ ఇంటికాన్నే ఉన్నా
ఎందుకో
గొడువై
అవునా
నా మొన్న రీసెంట్గా డిసెంబర్ లో వచ్చినా ఇక్కడికి నేను
అవునా ఏమైంది గొడవ ఎందుకు లవ్ మ్యారేజా ఆ మీది కాదు అరేంజ్ మ్యారేజ్
ఉ
ఉ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటే భయం అయితుంది
ఏ ఏ మ్యారేజ్లు చేసుకుంటావ్ మొన్న చూసినావ గామె ఎట్ల చని
ఆ చూసినా చూసిన పాపం వాళ్ళ హస్బెండ్ చంపేసి చిండు కావ మని
పాపం నమ్మించి ఇంకా అదే ల్యాండ్ ఇచ్చింది
వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ ఎమో
ఆ లవ్ అండ్ ఆరెంజ్ అల్లాది
ఆహ
ఆ అన్నయ్యలు ఒప్పించిన మల్లే ఇగ సరేలే అని చెప్పేసి ఒప్పు
ఆ అదే అదే
ఏ ఫుల్ గోడవ అయి ఇయ ఏమంటరు సిటీ ఉన్న వాళ్ళు బాగుంటారు మంచి ఉంటారు అంటారు కని
ఆ అన్ని కథలుగావే ఉంటాయి
గయ్యే ఉం టయి ఒ నేను నేను ఇంకో పెళ్లి చేసుకుంటానుడు ఇంకా
ఆ అదే సరిపోక
ఉ
అ
ఫుల్లు గొడవలు అయినాయి వన్ ఇయర్ అసలు బాప్ టార్చర్ అంటే ఏంటిది అయిపోయింది
ఆ
ఆ చేసుకుంటే అటు ఇటు మొత్తం చూసి ఆ ఒక సంవత్సరం వరకు అన్ని చూసినంకనే పెళ్లి చేసుకోవాలే నన్ను అడుగుతే అసలు ఫస్ట్ అే ఎంగేజ్మెంట్ కూడా వేసుకోవా
అవును మావోలు కూడా చూస్తున్నరు మ్యాచెస్
అవునా ఎంటి మరి సమ్మరా
ఈ సమ్మర్ లేదు చదువుకుందాం అనుకుంటున్నా
సమ్మర్ ల చదువుకుంటావు ఆ అచ్చే సమ్మర్ వరక
ఏమో ఎప్పుడు అయితదో దేల్వది
ఇప్పుడు ఎన్ని ఉంటాయి మా అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఉంటాయా మీకే
ఆ
అయితే చేసుకోవచ్చు
చేసుకోవచ్చు కాని ఇ ఇట్లా చేసుకునేటట్టే ఉంది కాగాని ఇంట్లా సెట్ కాదు మళ్ళా నాకు జాబ్ లేకుంటే నాకు పెళ్ళి అయితే ఏం ఏం యూస్ మళ్ళా ఆయన మంచిగా చూసుకుంటాడో లేదో తెలవదు ఇగ
ఇన్ ఫ్యూచర్లో ఏం చేసుకోకపోతే ఇంట్లోనే వండిపోవాల్సి వస్తుంది పక్కా చేయాల్సిందే
చేస్తారు ఇక మెల్లగా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎట్లయినా అయితది టూ త్రీ ఇయర్స్లా పెళ్ళి కానీ
ఏదన్నా ఒక జాబ్ చేసినాక కొట్టేసినాక ఏ దాచేసుకుందాం అనుకుంటార
అ లేగాపోతే ఊకే కావల్ల కాదు ఇంట్లో పనులు చేసుకుంటా ఉండుడు
మ్
ఆ అల్లే బట్టలు ఉత్కుడు అల్లే వంట వంట చేసావ నావళ కాదు అవి జాబ్ చేసి వచ్చినమా నాది నేను వంట చేస్త తన్ననా తిన్ననా పన్ననా గంతే
అంతేనా ఒకవేళ చేసు కున్నా కూడా ఇద్దరమే ఉండాలి అని అంటావు
అవును లేకాపోతే అలా ఇలా అందనే నావళ్ళ మళ్ళ నాకు వంట కూడా సరిగా ఇగరాదు
ఇక్కడికి నాకచ్చు నాకు అసలు రాలేదు అది మీ అన్నయ్య చేసి పెడుతుండే తెలుసా ఇప్పుడు ఈ మొన్న నుంచి నాది నేను చేసుకుంటాన్న
ఆ
ఆ నాకు అసలు వంటే రాదు కదా నేను ఇప్పుడు మమ్మీ కి ఒక్కదాన్నే కదా నాకేం వంటొచ్చు ఏమ నేను ఎం కూడా నేర్చుకోవాలే ఇడికి వచ్చినంక ఏదైనా ఏ పనయినా ఇడికి వచ్చినంకనే
ఉం అదే ఇగ అన్ని పనులు వచ్చి అన్ని చేస్తాంమని కానీ ఎక్కువ ఎక్కువ మందికి చేసి పెట్టరాదు అన్నట్టు ఇప్పుడు పది మంది ఉంటరు పది మందికి ఎట్లా చేసి అడ్జస్ట్ చేస్తాం చెయొచ్చు వంటలు అవన్నీ ఊకే చేయ్యాలంటే కష్టం ఆహా అందుకె ఇద్దరు ముగ్ కూర వండేదక్కనే ఉండాల
ఆ ఈ ఇప్పుడు నాకైతే ముగ్గురు ఆడబిడ్డలు.. ఇప్పుడు ఈయనొక్కడు
మీ చిల్డ్రన
ఆహా నాకు ముగ్గురు ఆడ ఆడబిడ్డలు అక్క చెల్లళ్లు మీ అన్నకి ముగ్గురు అక్క చెల్లళ్లు ఈయనొక్కడు
ఆహా ఓకే ఓకే ఆ అట్లంటున్నావ
ఆ
ఓ బిడ్డల
ప్రాబ్లం ఏం లేదు గాని ఇగా అచ్చిపోయేటీ ఉం టయిగా ఆఓ
తప్పదు
తప్పదు చేసుకున్నంక
ఉం
ఉం చేసుకోక ముందు ఆలోచించుకోవాలి అసలు ఈ అవ ఇట్లాంటి దాంట్లోకి పోవద్దు అని అనుకోవాలి కానీ చేసుకున్నానికి ఇక తప్పదనే అనుకోవాలే
ఆ నచ్చకపోతే విడాకులు ఇచ్చేయాలే
నయోనా విడాకుల ఎడది
అవును అరిటగులే నాకైతే నాకు నచ్చకపోతే అదే ఇక ఇంటికి వచ్చి ఉంటా
అట్లనే అనిపిత్తది అప్పడికి అర్ధ అయితది
చూద్దాం ఇగ ఇంకా.. మనకు వొ అది తెలవదు కదా ఎట్లా అనేది ఆ ఆ తెలియదు కదా అట్లా ఏమైతుదో ఎట్లా అయితె ఎట్లుంటదోని
తర్వాత తర్వాతనే తెలుత్తది ఒక్క సంవత్సరం రా ఒక్క సంవత్సరం కరెక్ట్గ అయితే అంతా బానే అనిపిత్తది గాల్లదే కట్ అయితది ఉద్ హే హీ ఓక్ క్యాన్వాస్ డే అయిపేయి క్యాన్వాస్ డే వచ్చే వరకు అతన్ నేల మీద కూర్చుంటాం వచ్చి
ఆ
ఆ
అంతే కొత్త కొత్తగా మంచిగనే అనిపిస్ చదులే
అదే ఇప్పుడ్ ఇప్పుడున్న జనరేషన్ అయితే ఇప్పుడు లవ్ మ్యారేజు కరెక్ కరెక్ట్ కాదు అరేంజ్ మ్యారేజు కరెక్ట్ అసలు మ్యారేజ్ అనేదే పదమే కరెక్ట్ కాదు నన్ను అడుగితే
అవును ఇంగ కొంతమంది ఉంటర్లే లవ్ మ్యారేజ్ లా జెన్యుూన్ గా ఉండే వాళ్ళు ఉంటారు
ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ జేస్కొని ఎంత మంది చనిపోతున్నారు అమ్మ ఆ అస్సలు చాలా మంది అస్ అస్సలు ఒక్కరు ఇద్
కనీ పక్క వాళ్ళు ఎక్కించే వాళ్ళు ఉంటే అట్ అట్లనే అయితది ఎవరు మనద్ మనీ నీ గురించి నాగ్ తెలిసుండళ్ళ నా గురించి నీక్ తెలిస్వున్న ఉండాలి ఇద్దరం కలిసిన్నప్పుడు మూడో వ్యక్తి అస్ తే అన్
ఏగది కొలర్ సే
ఆ అది అక్కడే స్టార్ట్ అయి తే ఇగ అక్కడే గొడవలు అయితే అన్ని అక్కడే అయితే అన్ని అయ అంత అయిపోతదిగ నేనైతే మైండ్ లో ఫిక్స్ అయి ఉన్నా నాక్ ఇట్లాన్ ఇక్కడే ఉండాల అనే
అంతేనా మైండ్ల ఫీక్స్ అయితే మనం ఫీక్స్ అయినట్టుగా అత్తరం ఇత్తావా
సర్చ్ చెయ్యాలే ఎవ్ ఏదైతే ఏంది
అయ్ ఇప్పుడు ఏంటిది మరి జాబర్ అనుకుంటాన్నావా లేకపోతే నార్మల్గానా
ఏంటి ఏంటి
ఆ అబ్బాయి
నార్మల్గానే ఉంటే ఏమైతది జాబ్ అంటే చెయ్యాలి జాబ్ లేకపోతే ఎట్లా చేయాలి కద జాబ్ ఉండాలి
అ
జాబ్ ఉంటేనే ఏదో ఒకటి సెట్ అయితది
ఓ ఇప్పటోళ్ళు ఇగ జాబ్ల్ జెతేనే బత్
ఇంట్లో తిని కూసుంటే నడువది
ఇద్దరు చెస్తూ ఉంటే అది వేరే ఉంటది
ఆ ఇద్దరికి ఇద్దరు బిజీ అయిపోతాం ఇంటికి వచ్చినాక రెస్ట్ తీసుకుంటాం తింటాం పంటాం గంతే ఇంకేముంట
అవు
ఒకరు పని చేసి ఒకరు పని చేయకపోతే నేనే పని చేస్తున్నా నువ్వు పని చేయవా నేనేఇయ్యాలని డబ్బులు నువ్ ఇయ్యవా ఇగ అట్లా స్టార్ట్ అయితయ్
అవునవును అట్ల కూడా బాధే అవు నేను తెచ్చి పెడతా నా నేను చేసి పెడ్
నేనే చెస్తున్నా అంటారు ఇంట్లో పని చేస్తే ఇంట్లో ఎంత పని చేసినా ఇంట్లో వాళ్ళకి వ్యాల్యూ లేదు వంట వసేటోళ్లకు వ్యాల్యూ లేదు బట్ ట్టలు ఉతకాలే వాటర్ పట్టాలే అ అన్ని వ ట చెయ్యాలె ఉడువ లే బాసడ్లు తోమాలే ఏమన్నా భోజులు ఉంటే దులుపాలే అన్ని క్లీన్ గా పెట్టుకోవాలి ఇదంత వర్కే కదా
పిల్లలు పుట్టినంక ఆళ్ళను చూడాలే
ఆ అల్లాని చూడాలి ఇదంత వర్కే మళ్ళా నువ్వేం చేత్తనవ్ నేనే పోయేత్తన డ్యూటీకీ అంటారు
ఈయన్ని అళ్ళ కాళ్ళకనపడయి మరి
అదే కనుమలేగా టదా అల్ తీీడుతే మనం బడ్ సాలాయిగా
ఇంకా మళ్ళ అల్లు తిట్టుతారు వాళ్ళు కొ
ఆ నేనైతే ఒక్కటి తన్ను తన్నినా అనుకో అటు పోయి పడు తడు నేను మరి ఇచ్చు నాకు బిపి బిపి లేసింది అనుకో నువ్వు అటు పోరా అంటా ఇగ తప్ కొంతేగా ఆ అంతే
అఓ
ఆయనకు అనుకొని అనుకొని నీ ఇగ భయపడుకుంటా ఉండాలా అయ్యా
మరేంటిద అనుకుంటన్నావ్ పై ఏదో అంటరు కదు పైసలు ఇచ్చి కొ
పైసలు ఇచ్చి కొట్టించుకుంటారు ఏంది కట్నం ఇత్తాం కొడతాం గంతే కొట్టినా భరించాలి ఇంటికి పంపిత్తావ పంపి అంతే
ఇంకా ఏ ఏం కాదు అల్లుడే గదా ఏమైతాంది ఒక దెబ్బ పడంగానే ఏమైంది అంత కోపం ఎందుకత్తాంది ఓ దేవుడా
ఈ కాలంలో ఎవ్వడు వడతలేడు అమ్మాయిలు దడబ్బ దెబ్బలు కొడితే వాళ్ చూస్ కొంటుంటల్ల ఇగ
ఎవరు చూస్తలేరు ఇప్పటోళ్ళు ఏసుడే సైలెంట్గా ఉన్న కొద్ది ఇంకా కొనే ఏత్తరు
అందుకే అమ్